హాలో
ఏం చేస్తాన్నా ఏ
ఏముంది ఏం లేదు
తిన్నావా ను
ఇంకా ఏడా తినుడట కదా అన్నమే వండాలా నేను ఇంకా
హమ్
ఉహుహూ తిన్నవానే
నేను ఇప్పుడే తిన్నా జస్ట్
డబ్బు నేయాలా
తోటకు రా రాంగానే అన్నం ఉన్నది
ఆమ్
తిన్న అమ్మ తిను తిను అన్నం పెడితే
అ తాలే తొందరగానే అయిపోయింది పని
తొందరనే అయిపోయింది దేవంచి అడ్డం పడతాండు
ఓ అవు ఇం తిని డ్యూటికి పోరాదే ఇగ అయిపోతది పని అయిపోతది ఉహుమ్ వెరీ గుడ్ డ్యూడ్ మంచిగా ఆఫీస్ బాగుంది గా నీది
కాసేపు ఆడుకోవాలి వాళ్ళ నిరువయిన మా అమ్మ పన్ చేయంగానే పోవాలే
వెరీ గుడ్, ఇది బావుంది ని డ్యూటీ
హ్మ్
మా, ఇంక రాలేదు నాకు మ, ఏమా యక్కన అన్నం వండనా అంటే వద్దన్నడు
ఎందుక్ బిర్యానీ తె
ఏ ఇవ సోమవారం గాదే బిర్యానీ తింటారానే
రో కత మాషపోయిన
ఏమొద్, ఎమన్నా జూసి గిట్ట దేనా అంటే ఏమో దొరికితే పటుకారా లే
ఏ గ జ్యూస్ తెత్తే పండ్ల జ్యూస్ తీసుకరమ్మను ఈ వచ్చా జ్యూస్ రడి
ఏమొ ఆయనకి ఇష్టం ఇగ, ఆయనకు నచ్చింది పట్ అ మత్తర్ అన్నమొండనా అంటే వద్దు ఓద్దన్నాడు, ఇగ నేన్ ఒక్కదానికి ఏం వండుకోనని నిన్న జాతరక్ పోతే సాయిగా నేను రెండు పుచ్చకాయల్ వచ్చినాయి ఇరవై రూపాల కొక్కటి
మ్మ్
ఆ నిన్న ఒకడు వొస్కున్ నిన్న నైట్ ఇంకొకటి ఉంటే ఇగ అది కొంచెం తిన్నా, మళ్ళా ఆ ఫ్రిడ్జ్ లో పెట్ తిన, మ్ అది కొంచెం చాయ్ పెట్టుకుని కొంచెం బ్రెడ్ తిన్నా
మ్, తెంపిళ్ళా మల్ల పూలన్ని తెం పినవా
నా ఇగున్నా కాడికి తెంపినా, మగిలినయన్ని అనీ అనుకున్న పోద్ దున్నై ఇయ్యవ్ చెట్టు నిండ పూలున్నాయంటే ఎవరు ఎవరో ఒక్కరు ఖచ్చితంగ తెంపుతరునుకున్నా నేను
అంతే చెట్లు మీద చెట్ మంటే కన్ను పడతుదంతే
తే ఒక్కోసారి మంచిగా వర్షాలు ఇగ మంచి నిండుగ మస్తు మొగ్గలోచ్చినై ఇంతలావ మొగ్గలోచ్చినై ఉన్నాయ్
ఇంకేంటి సల్లగా గలోచింద పొయ్యే ముందు
వచ్చింది మాకు మా అబ్బాయి బస్ ష్టలో అసలు మట్టి వాసన వచ్చింది తెలుసా
అసలు మస్తు వచ్చిది గదపెల్లి కాడా సొక్కా చంపింది వాన గంధంపెళ్ళోలు అందరు స్టేటస్ అందరు స్టేటస్ పెట్టిన్లు
అట్లానా అందుకనే బస్ లోన సల్లగోతంది గాలి మట్టి వాసన వచ్చ ఆ నియర్ బై ఎక్కడో వర్షం పడ్డది రా అనుకున్నాం మేము అనుకుని ఇ ఇక చానాసేపు ఊళ్ళకి వచ్చే దాకా చల్లటి గాలే వచ్చింది
ఆ బస్ ఎక్కినా
అ
అదే పైన చెతేడదు పోయిన ఎంకాలే ఎండ ఎండే చల్ల గాలి చల్ల గాలే
అవును అట్లనే అయితంది
ఇ
ఎన్ని గంట్టలకి సాయి ఫోన్ చెయ్యలే సాయికి వేరే వా ఏమో ఇన్స్టలా ఆన్లైన్ లో ఉన్నాడు అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఫోన్ లో ఎవడో మెస్సేజ్లు పెడతాండు ఇంకా ఏదో కావాల ఏదో కావాల రిప్లై ఇత్తాడు అయి వత్తలేడా అని నేను చూసినా ఈ రిప్లై ఇత్తండు అయితే వాళ్ళ అమ్మ సెల్లులా అదే ఐడి ఓపెన్ చేసినట్టున్నాడు
అయితే ఇన్స్టాగ్రామ్ నువ్వు కూడా చూస్తానవ్ అన్నమాట
జస్ట్ అయి నోటిఫికేషన్ వాత్తయి కాదే
ఆ ఆ బన్నీ గాని నోటిఫికేషన్ నా బన్నీ నోటిఫికేషన్ ఆఫ్ ఇది అనుకుంటా ఏ కొబ్బరి బొండలకె పోయిండా మామయ్య ఇయ్యాల
ఏ లే లేదు అదే గ ఎవరికో ఊళ్ళ సంబంధం ఇక్కడ చూసుకొని పోయారట ఓకే అయిపోయిందట అక్కడ పోయి కట్నం గిట్లా మాట్లాడుకొని ఆ ఓ జస్ట్ ఏదో బట్టలు పెట్టుకునుడు చెత్తనికి పోయిర్రట్ట రెడ్డిఅలకి
రెడ్డి అలా
రెడ్డలే పా అబ్బాయిది ఈ ఊరు అమ్మాయిది రెడ్డిఅలా
ఆహా
ఆ అట్లా అందుకని వాళ్ళ కిరాయి కావాలండి ఏదైనా పని ఉంటే ఈనకే చెప్తారు ఏదైనా కిరాయి ఉన్నా
గట్లా కొందరు ఉంటరు కొందరు వచ్చినోళ్లకు చెప్తారు మంచిగా పోవచ్చు
హ్ ఇగ అట్లా మొన్న ఉప్పలమ్మని పెట్టుకుంటే కూడా ఉట్టుకనే యాటను ఉట్టుకనే కోసి వచ్చిండు బన్ని గాడు ఇట్ల వస్తే ఎక్కువ వాళ్ళ ఇంట్నే ఉంటాడు మంచిగా చూసుకుంటారు వీళ్ళిద్దరిని మా పిల్లల్ని
ఆ
ఇగ అట్లా ఏస్ కాదే ఈమ ఇగ అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళ కాడ నా ఇగ
ఏముందే కొంచెం ఆ ఇచ్చిన కాడ కానీ ఇంకో ఇంకా ఎప్పుడన్నా కిరాయి మనం అయి తక్కువ తీసుకుంటారు కదా అని చెప్పి
ఇంకోసారి ఎక్కువ చెప్తారు
ఇంకొసార్కి మ
ఫోన్ చేసిన అయిపోయిందంటే అయిపోయింది వస్తాన్నం అని అన్నాడు అన్నం గిట్లా వండదంటే వద్దు అవ్ సద అ సరలేను చెప్ప
నాకు చెప్పను కూడా చెప్పలేగా నువ్వు
ఏంటిదొ
అంతే తీ
ఏంటిది నేను చెప్పకపోయిన ఏంటిది
ఇద మ నా ము రేపుని అప్పలేగా
అమ్మో నీ కోరు చెప్పిరు
తెలుస్తాయి అట్టనే
అంతే అబ్బా ఇప్పుడే కా వాళ్ళకి వచ్చినట్టే
ఎట్టాద నెక్స్ట్ మంత్ ను నుంచి వ ట్టటిగా
ఆ ఏప్రిల్ నుంచి ఏ ఏప్రిల్ జత మే నుండి వస్తాయి ఇక
ఊ
పాటీ పార్టీ అడగా పోయినమ్ మరి
నేను చెప్పి నను చెప్పకనే చెప్తాండే ఇంకేముందిట
ఆ ఆ‌ను హా అడుగు నార అన్ నాకు చెప్పకుంటేమే నువ్వు అడగొచ్చు కదా పార్టీ ఆ పార్టీ ఇయ్యండని
పార్టీవనా ఎహ్ దాస్కోమన్ జెప్ పు
అబ్బబాబోయ్ ఆ
ఎన్నీ వెలు వెరిగినయ్
ఎన్ని వేల్ నాలుగు వేల కొత్తయ్
నాలుగు వేలు అంటే పదిహేను, పంతొమ్మిదిల పడతవీగ. పిఎఫ్ లోన
పిఎఫ్ఓ పద్దెనిమిది వందలు కట్ అయితది
ఏ పర్సంటేజ్ కట్టు కాదా పర్సంటేజ్ కట్టు కదా మీకు?
ఆహా పర్సంటేజ్ ఏం కట్ కాదు మాకు. పిఎఫ్ఏ అంతె పద్దెనిమిది వరకి పదమూడు వందల్ ఎంతో
మాకు ఎట్లుంటంటే, ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాటినోళ్ళకి పర్సంటేజ్ ఉంటది. సాల్రీలో టెన్ పర్సెంట్ కట్ అయితది. ఖచ్చితంగా
హ్
ఇగ అట్లమాకేం లేద్. మొదట్నుంచి గట్లనే.
అంత్ ఎంతున్న ఎయిటన్ హండ్రెడ్ కట్టవుడే
ఇదివరకు పదిహేను వేల ఆరొందల ఒత్తే, పి ఎఫ్ ఇ ఎస్ ఐ అంతా బోను పదమూడు వేల ఆ ఐదొందలు అకౌంట్లకు వచ్చేది.
గా నాలు వేలకి చిట్టేయ్
అదే ఎయ్యాలె ఏడ బాను ఈ అప్ పులు ఉన్నాయి నాకి ఈ అప్పులు పూడాలి మెయిన్ గా ఇ చిటీలేమో గాని
ఇగ అప్పులున్నయంటే ఎత్తొ మరీ
ఆ ఇగ అట్ల మెయిన్ ఎంట్ అది ఎవలకానన్న ఓ లక్ష రుపాయ్ మెయిన్ గా మి అయ్యపు పుడుపాల అసలు నాకు
హ
ఆయన ఆయనది ఒక్కడి ఊడిపోనంటె నాగ నాకసల్ టెన్షన్ పెద్ద టెన్షన్ పోతదే అదే వళ్ళు కాని ఎవళన్న గీ పర్సనల్ లోన్లు ఎత్తుకుంటారు కదా వాళ్ళక వాళ్లే వళ్నన్న
ఏ ఎవరి ఇప్పుడిచుగాదు ముచ్చట చెప్ తున్నవు కాపోతే మైల సంగం లోనే ఎత్ జేరీ రూపాయి వడ్డీ కట్టు కో గాని లే తలకాయ నొప్పి పెట్టుకోకు నువ్వు
ఆ ఏహే ఒడ్డీలు తీసుకొచ్చుడుగాదు నిదర మోహం దానా అదేవా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ల లోన్లు ఇత్తలేరా
అవి వడ్డీ తక్కువ పడుతది అనుకుంటానవా నువ్వు
ఆ కానీ ఇప్పుడు బయట తెచ్చిందానికంటే నెల నెలకు మనకు తెలువకుండా పోతాయి కదా
తెల్వకుంట పోవుడుగాదు మైల సంఘం కూడా గట్లనే తెల్వకుండ పోతరు మైల సంఘం ఎత్ ఎత్తుపొస అప్పుడే ఫుడ్డా
మైల సంఘం గ్రూప్ లోనెత్తుకుంటే కొవ్ ఎక్కువ వోడ్ అడే పడుతది గిట్లా ఇప్పుడు అమ్మ ఇప్పిత్తాంది చూసినవ అమ్మా కా లోన్ కాదమ్మా గి పొదుగు పైసలెత్తుకుంటే వాళ్ళు రూపాయి ఒడ్డికిత్తన్నరు
ఆ
లోన్ అయితే ఎక్కువనే పడుతది
ఏం లోను ఏమన్నారు అక
ఇ బ్యాంకోడు ఇచ్చే లోను ఎక్కువనే పడుతది ఇంట్రెస్ట్
మరి అది ఇంకా మస్త్ ఎక్కువ పడుతది మరి
ఏం పడదు నిన్ నేన్ లెక్ చేయలేదా అబతే రా రన్నింగ్ ఇంట్రెస్ట్ పడుతది అంతటికి ఒక తిరగబడుతది
అంత అడిగి ఒకేద్దిరు
మ్మ్ అయితే ఇప్పుడు మనకి ఎట్లా సేపు అయితదినంటే ఆ ఇప్పుడు మనం ఒకేసారి కడితే ఎట్లుంటది ఒకేసారి తీసుకుంటే ఎట్లుంటది అట్లా ఇప్పుడు ఇరవై వేలు ఇరవై నెల తర్వాత కడితే ఎంత వడ్డీ అయితది ఏ ఇట్లా అట్లా మనకు ఒకేసారి ల్లే దానికంటే ఇప్పుడు నెల నెల పోదా అంటే మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటదన్నట్టు గట్ల పోతుంద్ తక్ కో ఒక్కసారి యాబై వేలు సమ కూర్చలంటే సమ కూర్చగలుగుతం
ఆ అట్లనా
ఇట్లా ఆలోచించుకోవాలి అట్లా ఆలోచించుకొని కట్టుకోవాలి ఇక ఇక వేరే తిరిగి ఆలోచిస్తే ఇక మనం తీసుకోలేం కట్టలేం
సానా రాలేదు ఇయ్యాల
సానా నా సానా పొన్నూటికి పోతుంది కద ఉమ్ కన్నె ఇలా శరణ్య ఏడా శరణ్య మధ్యాహ్నం వచ్చినట్టుంది
కనపడలేదు కళ్తలేదు కదా టాబ్లెట్స్ కోసం ఒకటే ఫోన్ చేసింది కథ మీ టాబ్లెట్స్ తర్వాత ఇగ ఫోన్ చేయట్లే
ఉహూ ఈ ఆమె పని అయిపోయింది కదా ఇంకెందుకు
ఉమ్
ఉమ్
హా ఉమ్ ఫోన్ చేయలేదా మరి ఇగ సాయి
సాయి చేయలే నాకు మాధ్యం పోతున్నప్పుడే నే ఆడిపోతాను మమ్మీ అని అన్నాడు
ఉమ్
సర్లే డాడీ అన్న ఈ వెయిట్ వత్తాన్నా అన్నాడు ఇగం
సరే హలో